ఉమ్ సబీహమే ఇరవై కంప్లీట్ జేసిందంట కళ ఈమెకి ఆరు వందలే జూపిస్తుందంట
అయితే నిదానంగా పడతాయేమోలే ఈ రోజు పాడతాయ అని జెప్పిందిగా
ఈ రోజు ఏం డబ్బులు బడవు ఎప్పుడు బడతాయో మరి తెలీదు ఆ లక్ష్మికి పద్నాలుగు వందలు చూపిస్తుందంట హైమ కి పదమూడు వందలు జూపిస్తుందంట
చస్తదే
నాకైతే నాలుగు వందలే చూపిస్తుంది
ఆహా నాకు ఊరు చూపిలేదునుకో నిన్నే కాబట్టి స్టార్ట్ చేస్
నిన్నెలే
ఆ నేనీ నైట్ క్రహ్నాకు చేద్దాం అనుకున్నా
తంట
ఇంగ్లీష్ అంట నాకు కూడా అయిపోయిందా ట్వంటీ
ఆ అయిపోయింది ఏదో వాళ్ళకి ఇంగ్లీష్ అయిపోయి ఇంగ్లీష్ టాస్ వచ్చింది అంత నేను నైట్ ఫోన్ చేస్తే అది ఇంగ్లీష్ అయింది ఆ ఇంగ్లీష్ అయితే నేను ఇంగ్లీష్ నా తెలుగు మళ్ళీ ఏమైతాడో అని వద్దు ఎందుకులే అని ఇగా వద్దన్న లక్ష్మీది అయిపోయిందంట అయిపోయినా కూడా నేను చేస్తే ఎన్న మరి పిల్లకి పోలే మళ్ళ హైమాక అయితే పోయింది హైమ ది కూడా అయిపోయింది హైమతో ఒక కాలే ఉండిది నిన్న నైట్ మాట్లాడిన ఆ పిల్లతో అయిపోయింది కాల్స్ ఆ
ఇంగ్లీష్ కి అయితే ఏమైంది నువ్వు కదా మాట్లాడేది
ఏమో మరి ఇంకా నేను ఎందుకులే అంటే ఆ పిల్ల సరిలే అని ఇంకా మాట్లాడలే ఏం కాదులే చేయొచ్చ అనుకుంటున్న నేను కూడా నేను కదా తెలుగులో మాట్లాడేది ఆ యమ్మీ కూడా తెలుగు ఆ అదే అందే అనుకున్నా నేను కూడా
ఉం నువ్వు చేసి మాట్లాడొచ్చు ఆ ఎమి తోటి
సరిపోద్ది
ఆ ఈరోజు ఇప్పుడు క్లాస్ లో ఉంటుడా నేను సాయంత్రం చేసి ఓకే సారి నాలుగు కాల్స్ అయిపో కొడతా
ఆ ఒకటేసారి యాడైపోతున్నామ నాలుగు కాల్స్ ఇప్పుడు చూడు నేను నీకు చేస్త నువ్వు నాకు చేసినావు మళ నేను నీకు చేస్తే రాదు ఇగ ఫోన్
చూద్దాం ట్రై చేద్దాం నీ నాలుగు అయిపోళ్ళ నాతోటి అంటే ఈరోజు నైట్ కంతా అయిపోవాలి కాబట్టి ఏమన్నా ఇస్తారేమో
ఆ ఏమో చూద్దాంలే మళ్ళీ ఈవినింగ్ మేము మొత్తం ఫోర్ ఓ ఫైవ్ అనింది మ్యా హైమా
ఉహు చేసి చూద్దాం తర్వాత సాన్యాకి చేయాలి నేను
ఇప్పుడు నా త అయిపోయినాక నువ్వు సానియాతో మాట్లాడు
కూల్ చేసి మాట్లాడు
నేను ఎవరికీ జేయాల ఇంద రెహానా కాలేజీ లో ఉంటది
అందరు కాలేజ్ లో ఉండరు
ఆ నువ్వు ఇప్పుడు మాట్లాడు నేను మధ్యాహ్నం తిన్నాక అట్ట చేస్తా సానియాకి నాయి అయిపోయినాయి ఇగ ఆల్రెడీ ఫోర్ కాల్స్ ఉన్నవి నావి
ఎన్నీ అయిపోయినాయి సిక్స్టీన్ అయిపోయినయా నాయి సెవెన్ అయిపోయినట్టు చూపిస్తుంది
ఆ ఇంకా నేను నీతోని ఒక కాల్ ఉంటదేమో నాకీ ఫోర్ అయితే కంప్లీట్ అయినాయి నీతో ఫైవ్ అ మళ్ళీ ఒకసారి చేస్తా ఫైవ్ కనెక్ట్ అయితా అవుని ల
ఆ ఫైవ్ అయితే నాయి నీతో ఇంకా మూడు
ఆ ఇంగ సాన్యాతో
సాని
ఒక రెండేమో ఉన్నాయి నాకు సానింత రెండు ఉన్నాయి నువ్వు ఒకటి సానియా రెండు రాడ అయిపోతే ఇక రెహనా తోనా మాట్లాడితే ఇక నాలుగు కంప్లీట్ అయితాయి
అవును వాళ్ళు ఫోన్ తీసు కునేది ఎన్ని గంటలకి
వాళ్ళకి ఫోన్ తీసుకోవట్లేదులే ఇప్పుడు
ఆ
ఆ మూన్నాళ్ళ ముచ్చటే వాళ్ళు అంతే మరి
అంతేలే నేను నైట్ చేద్దాం అనుకున్న ఫోన్ తీసుకుంటారేమో ఆ అమ్మికి అని చెప్పి నేను చేయలేదే లేకుంటే నైటే చే సేదాన్ని
హ్మ్ ఏం చేస్తే ఇట్ట అని చెప్పింది ఇంకా మళ్ళీ పడుకున్న పడుపోయిందంట మెసేజ్ తెచ్చినాక చేస్తదా నేను
హ్మ్
అని లక్ష్మిీకి చేసినా లక్ష్మిీకి చేస్తే రెండు సార్లు చేసిన రెండు సార్లు తీసి కోలే కానీ అదైతే కాల్ మాట్లాడినట్టే రేటింగ్ అడుగుతుంది పని తీసుకోదంటమే డబ్బులు పడవంట దానికి
ఊహూ
ఆ
అయితే నాయి సానియా వల్ల రెండు కాల్స్ పోయినియ్
హ్మ్ నాకట్టంటే నీతో రెండు కాల్సు సానియాతో ఆ ఈ లక్ష్మితోనే సగం పోయినియి నా కాల నీతో రెండు లక్ష్మితో రెండు నాలుగు సానియాతో ఒకటి మూడు పోయింటి
ఈ సానియా దంతా వేస్ట్ లాగా ఉంది
హ్మ్
ఏందో అందరియి పోతయి మీతో చేస్తే
హైమాతో కరెక్ట్గా అయినాయమయి నాలుగు
హ్మ్
ఆ యమ్మివి ఆ యమ్మి తో నాలుగు కరెక్ట్ అయినందుకు అవే చూపిస్తున్నాయి ఏమో నాలుగు వందలు అవొక్కటే చూపిస్తున్నాయి నాకి
వయితల్లె నాయితే కరక్ట్గానే మాట్లాడావు కదమ్మాయ్ నిన్న
ఆ నీతో కరెక్ట్గానే నీతో నీవి చూపిలే మరి నీతో మళ్ళీ నీతో మాట్లాడినానా మళ్ళీ నిన్న నైట్ హైమాతో కరెక్ట్ గా మాట్లాడినాన
ఆ
ఇంకా మాట్లాడల మూడు కాల్స్ ఉన్నాయి ఇంగ బానే మాట్లాడినాను
హ్మ్
హ్మ్
అంజలికులా ఇది యాపు
ఆ ఉంది కూడా ఇంటికి పోయిందంట ఫస్ట్ నార్మల్ కాల్ చేస్ ఉగాదికి పోయిందంట ఇంగ ఉందంట ఇంటి కాడ
ఈమె పోలేదా ఉగాదికి
ఎవరు
ఆంటీ
ఊహూ లేదు
అబ్బో హ్మ్ ఆ పిల్ల పోకుండుంద
ఆ పోలే ఆ పిల్ల
ఊహూ
అ
అందరు కొంతమంది ఇంటి పోయి ఉంటర్లే
ఆ
ఈ భవ్య వాళ్ళ కంటే ఏం పనిలేదు కాబట్టి ఆడే ఉంట్రు తిరగాలిగ కాబట్టి నందు కూడ ఇంటికి పోయిొచ్చినట్టుంది
అవున
ఆ నంది ఇంటిక్ పోయింది స్నాప్ లేస్తున్నది
ఊహు
రిషిత వస్తున్నది సుహిత వస్తున్నది
ఉ
వీళ్ళందరూ పోయింటరు వాళ్ళిద్దరు ఆడ ఉండి ఉంటారు సాగ వాళ్ళు అంతే మన సీనియర్స్ కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యంటు ల్లా స్టార్ట్ అవ్వలేదా
ఎప్పుడబ్బ ఎప్పుడు ఎప్పుడ్నుంచి అన్నారు ఇరవై తొమ్మిది నుంచి ఎప్పుడో
అహా
ఉమ్ నేను ఆ స్వర్ణ ఫోన్ చేసి అక్క బెడ్లు ఖాళీగ ఉన్నాయా ఎవరైనా దుర్నార అడగాలి మళ్ళీ మూడ్ రోజులకి ఆడిస్తుది
అం కావాలనె యాడన్నేస్తుంది
ఆ
తిన్నది కాదు కదామా
ఏంది మె నీక్ ఫోన్ వస్తుంద ఏంది
ఆ నా క్ ఫోన్ వచ్చింది కట్ చేసినాలే
ఆ అయిపోయింది. ఎన్ని నిమిషాల అయింది. చూడు ఒక సారి
సిక్స్ అయింది సెవెన్ అయింది
ఆ అయిపోద్దిలే అ ఇకేం లె
ఆడా
ఆడుండింటే ఈ పాటకి ఐపో కొట్టుకునే వాళ్ళం లేంటి ఇంట్లో ఉన్నందుకు కుదరట్ల అంతే ఆ
ఇంట్లో పండు అంగా ఆడు ఉండుంటే డైరెక్ట్ చెప్పి ఫోన్ చేసి సెవాళ్ళం డైరెక్ట్గా చెప్పి మే ఫోన్ చేస్ త ఏదోటి మాట్లాడని చెప్పి చెప్పని వెళ్ళం ఇంటి కాడ ఉండి వాళ్ళ
అప్పుడు చూడు మూడు రోజులో నాలుగు రోజులలో కంప్లీట్ చేసి పడేస్తుంది అది
ఉమ్ కుర్మా
మేబీ ఇది ఈ రోజు పన్నెండు వరకు అన్నారు కదా ఇది ఇంతవరకు కంప్లీట్ చేస్త అంత వరకు డబ్బులు వేసేస్తారా మ్ మైన్ గా
అంతె మనం చేస్కున్నంత
ఆ
మ్ తర్వాత ఏమన్న కొత్త ట కొత్త టాస్క్ ఇస్తారేమో
ఏంది ఉమా
మళ్ళీ ఏమన్నా కొత్త టాస్క్ ఇస్తారేమో అది ఇటు వర్కేసి
ఆ ఏమో మరి నేనది పూర్తినే చేయ్లా ఏత్తే చాలప్ప
నేన్ చేస్నానా నెనా ముందు చేసు ముందు స్టార్ట్ చేసుంటే అయిపోగొట్టేదాన్ని
హ్మ్మ్
ముందు వరకు చూడ నేను
మ్మ్హ్ వచ్చింటుద్ది సానియాంటుండింది వచ్చి ంది నైట్ ఫ్రీయేనేష్ నువ్వు జూసుకోకుండా నిన్న ఇది మీకు వచ్చి కూడా ఒక వారం అయితుంటదీ నువిప్పుడు జూసుకున్నవ్
అబ్బో నోరంత చేదు గొడుతుంది
ఆ
నోరంత చేదు అది బొయింది కలబందా బూసిన మొహానికీ
ఊ
అది నోట్లో బోయి చేదు గొడుతుంది
ఆ
ఎటు జూసినా చేదే ఉమ్మ్మ్ శారార గమనిచ్చింది మా పెదమ్మ
ఆ
ఇంగ లెహెంగా ఇదీ దబ్ ఇయిబడ్తేమన్నా మామ్మకిస్తా అని జెప్పినమా నువ్వు కొని ఫస్ట్ నాకు నేను మళ్ళీ ఇస్తా డబ్బులని జెప్పిన
ఆ
ఊ తీసుకోవాలి ఫొయ్యి ఫామ్ ఇట్లా
ఉమ్ సాన్వీ ఫోన్ జాస్తుంది మీ
ఆ కట్ జేష్ నొక్కు లేకుంటే కౌంటింగ్ బడదేడ కట్జే సెయాలి
ఆ నాకేం బడ్లేదులే
ఊ
కట్జేయాల్నా
ఊ
ఎందుకు
మళ్లీ అది కౌన్ ఈ వాయిసి ఇంట్రాళ్ళు
ఇనిపిస్తుంది గదా ఆ పిల్ల ఫోన్ కాల్ను నేను సైడ్ బటనొత్తేష్న ఆ పిల్లది మోగు సైలెంట్ల పడింధంతే
ఉహ్హూ
ఆ ఆ దెగ్ జేస్తుంటంద్దింగ ఫోన్లు మాట్లాడ్డానికి నాతో
అంతే కదా సా నైట్ నాకు జాస్తలేదుగా అందుకు నీక్ జాస్తుంది డైరెక్ట్
ఆ
ఏవున్నదబ్బా
నువ్వు మాట్లాడుకో నేనా యమ్మికి పని నాక్ పనిందిలేమీ అన్జెప్తా నువ్వు ఆయమ్మీ మాట్లాడుకొండి నేన్ మధ్యాహ్నం జేస్త నీకి
మ్మ్ ఇప్పుడోక్కాల్ మాట్లాడి సా మధ్యాహ్నం ఒక్కాల్ మాట్లాడితే అయిపోద్దాయమ్మితోటి
ఆ అంతే ఇప్పుడు అయ్ నువ్వు నువ్ ఖాళీగా ఉంట ఇప్పుడు అఎన్ని చేయి నువ్వు నేను ఇప్పుడు నార్మల్ అయమ్మీ ఫోన్ చేసి నేనేం పనులో ఉన్నాం మళ్ళీ చేస్తాని చెప్తాను నువ్వు మాట్లాడుకో నేను మధ్యాహ్నం మాట్లాడతా అయ్యిందా పది
ఆ అయింది మే
ఆ సద్దేసా
సరే ఎమి చేసి చెప్పు నువ్వు నాకు నాకు చేయమని చెప్పు
ఆ
సరే అయితే
ఆ సరే
ఊ